గంటైంది ఔన ఆ కృష్ణారెడ్డి కాడ లాక్ పడిందంట. ఉమ్ నేను చెప్తాను మెడిసిన్ కెమిస్ట్రీ నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి జామ్ జామే ఆయనే ఓస్ చెప్తేనే బాగుండ్ మాకు చెప్పాలంటే ఇవి కొత్ కొత్త నోట్స్ పెట్టాలంటా, ల్యాబ్క్ కొత్త నోట్స్ పెట్టాలంటా ఆమె సోది చెప్పుకున్నట్టు చెప్పుకోన్ పోతుంద్ ఆమీ ల్యాబ్లో కూర్చోబడ్ ల్యాబ్ ఇంకా పోలేదు ఇంకా ఇంకా అవుంది రాలా ల్యాబ్ రేపే ల్యాబ్ అవుంది
మే బి ఆమె పాటిస్తదనుకుంటా
ఏంది ఆ అంతేం లేదు అంతేం లేదు బాగాేం మాట్లాడింది మాతో
కదా భయపడ్డారు
ఫస్ట్ స్టార్టింగ్ నేను భయపడ్డాను మొన్న చెట్లు నాటేదానికి ఎళ్ళాం కదా వాళ్ళ చూసుకుని చెప్పాలంటే ఇప్పుడు సీ భయ భయపెట్టింది చూడు మమ్మల్ని స్టార్టింగ్లో ఆస్ టీస్ సేమ్ డిటో
నిన్న ఎడప్పనికి కలిదిరి పడిపిందంట కదా
ఆ ఏ ఊర్ ఆమె తెలీదు నాకు పన్ చేసిందా ఏం పని చేయలేదే నిల్చుకుంటే ఏమ దా
అకు తెలీయదుా వాళు నిలిచుకు అందుకే టన్ అపోతారు తల్లిపోతారు తల్లి పోేసి కడుపులో అన్ని పులి చేసేళ్ళకి
ఓయమ్మో ఓయమ్
హ్
ఇగో ఈలైతే బావుని, లహరి అయితే నా సామిరంగా ఆ బ్రేక్ కన్నా ముందు వచ్చి క్యాండీ లో కూర్చునిస్తున్నారు భవనా ఓర్ నాయనా అనుకున్నా ఆ
ఈ తెల్లామెకి నల్లామె ఒకమే మా తెల్లామే లడ్డు అమ్మే ఒక్కామే మీ కనీ మా సిరిసిల్ల మా మేడం హాస్టల్ మేడం
ఇప్పుడా ఇప్పుడ్ వచ్చిన ప్రసన్న ఇవి కొత్తగచ్చినామి ఒక పార్టీ ఇప్పుడు ఆరెక్కలు ఈలి
ఆ నిజంగానే పార్టీలు పార్టీలు అయిపోదు కాలేజ్లో అ పోతే పట్టిలు చేసి పెట్టినారు
వి ఎస్ షాక్లో ఉండే నేనైతే చెప్పాలంటే ఏందబ్బా వీళ్ళపాటికి వీళ్ళున్నారు అన్ చెప్పి
ఆ
మళ్ళీ కృష్ణారెడ్డి ప్రసన్నకుంది గదా ప్రసన్న అక్కని పిలుస్తూ ప్రసన్న మేడంని పెరమ్మని ప్రసన్న నాగరత్నం భవనా చిన్న నవ్వు రాల మాకైతే
నీనా జామ్ జామ్ చిన టయని కాదు ని ఇదే దీనికి అంటన్నవ్ నిన్నా ఎగ్జామ్ రాసేదానికి అమ్మాయిలు వస్తే పెళ్ళైనోళ్ళు ఉన్నారు పెళ్లి కానోళ్ళు ఉన్నారు. అబ్బా అక్కడైతే మరి గఘోర తెలుసామనా చదివిందా అమ్మాయి నాతో వచ్చి కేప్లో టీది టీ టీ తాగినట్టే ఉంది. ఆ అమ్మాయిని ఏ సర్ మీరా అమ్మాయిని బైక్ కూడా ఎక్కిస్కులా అంటే తను నేను అంత దూరం పోలేదులే ఏ అదంత
ఆ
మలయాడుకు నిదునన్న.
బ్లాంక్ సిరీషా సిరీష ఎత్తితే అదేదో ఎత్తమన్నాడంట. ఎత్తితే చాక్లెట్ తెచ్చిస్తానన్నాడంట ఈ రోజు అడిగింది. శిరీషా ఆ చెట్టు ఎత్తమన్నాడు శిరీషని హా అ ఎత్తితే చాక్లెట్ తెచ్చిస్తదంట తెచ్చిస్ అన్నాడంట ఈ రోజు అడ్రస్ లే చాక్లెట్ తెచ్చియ లేదు అని ఆమడిగి ఎక్కడి
అక్కడ ఆ క్యాంపస్ కి ఈ రోజులాల్ ఇది గిస్తరు గదా ఇది ఉంది నేను చెప్పా కదా. ప్రిన్సిపల్ కూడా పొద్దున రాడని చెప్పి, రాలా కదా ఆ అందరూ ఆడా పోయారు. క్రిష్ణ రెడ్డి ఇంకొంచెం వాళ్లకు పరిచయం అనుకుంటా. అందుకని ఇప్పుడు వచ్చా ఆయన లాస్ట్ వచ్చాడు అయన అడంట జామ్ జామ్ నీక్ సార్ సెల్ఫీ సార్ ఇక్కడ ఇక్కడే రండి సర్ సర్ ఇక్కడ తీసుకో సర్ ఇక్కడ తీసుకొని రండి సార్ సార్ ఇటు రండి సార్ సెల్ఫీ కి అంటా ఆ జాన్ జామ్ నే ఆ
ఫ్యాన్స్ అక్కడ కూడ వదల్లేదా మురిసిపోతాదడినా
నేను గురించి చెప్తాన ఇట్లా సిగ్గుపడితే సిగ్గుపడతా ఏయ్ ఏయ్ ఏంటి సార్ ఏంటి సర్ అంటే అని అంటే అప్పుడు చెప్ తునా నా నమ్మొ
ఈ రోజు నేను ఈ సైడ్ కూర్చోవన్న పిలిపిచ్చుకొని ఆ సైడ్ కూర్చొని మాట్లాడుతానడు. సరే ఆగండి సార్ స్నాప్ స్నాప్ తీసుకుందామని స్నాప్ పెడదామని చెప్ స్టిల్ ఇచ్చాడు ఏవన్న ఇచ్చాడ ఫస్ట్ మేము ఫ్రెంట్ వీడియో చూసుకున్న న్నాము ఆ తర్వాత
బలే ఇస్తాడు అ ఆ ఇయనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బలే ఇస్తడమ్మో
వాయిస్తడు ఎవనుకుంటున్నవ్ ఆయన
అదిగాని అయన్ని మా క్లాస్ అమ్మాయి యూట్యూబ్ రోలా ఆ అమ్మాయి కూడా పొ పొసులు పెట్టమంటే ఓయమ్మో చిన్నగ పెట్టడే ప్పో ఉమ్
అదర్ దమ్సప్ దగ్గర కొచ్చి చేసాడు మా దగ్గరే
కానీ మంచి అయినా అనుకునే లోపల చెడ్డన అయిపోతాడు.
ఆయన మాట తీరే గాని ఒక్కొకసారి అదొకలా ఉంటది.
ఆయన మాటలు ఒకటే అవును తెలివి ఎక్కువ ఈ కాలేజీలో ఎందుకు పని చేస్తున్నాడు. ఆయనకు కూడా ఎం తెలుసో తెలీదో
పోడు ఇడ్నుంచి
దొంగమకోడు
కానీ ఒక్క తప్పు చేశాడు ఆయన
ఆయన ఎందుకంటే ఆయనకి ఎంజాయ్మెంట్ బాగా అలవాటు
ఎంజాయ్మెంట్ బాగా అలవాటయినా కానీ అప్పుడు మనకు ఎంజాయ్మెంట్ ఉండి ఉంటది ఆయన కాని ప్రిన్సిపల్ అయింటే చెప్పాలంటే ఆ
లేకపోయిండేనా ఆయనకి కన అంత తెలివిగన ఉండుంటే అ
అయన గాని ప్రిన్సిపల్ అయుంటే హైలెట్టునుంటదీ
నిజంగే క్యాకు ను ఉంటది. క్యాలేజ్ రూపు రేక ఎవరు పని ఇష్టం వోళిష్ట్ ఎవరు ఇష్టం వాళ్ళది
ఎప్పుడొస్తారప్పుడు
ఏం బాటించుకోడు అందుకనే కదా ఆయన్ తీసుకుందే ఆయన ముందుగానే తెల్సన్ని
కానీ ఈనా వెంకి అందరు చెప్పారంట తీసుకో తీస్ స్కో తీసుకో తీసుకో అని మొత్తుకున్నారంట ఆయన ఒ కే మాట లేదంటే లేదు నేను తీసుకోన్నానడంట
అదే చెప్పాన్ గదా ఆయనకు ఇంట్రెస్ట్ గని ఉంటే ఈ ఎంత మంది బ్రతిమలాడన్ అవసరం లేదు
ఉమ్మ్ అయిన ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని
ఏం జరుగుత్తదేమో కాలేజ్ ఉండంగా ఉండంగా కానీ ఫెస్టివల్స్ అవి బాగా జరుగుతున్నాయి ఒకటి మాత్రం
రేపు గుడ్ దానికే ఆయన పిలిచింది నాక్ తెలిసి
ఆ అదొకటి కానీ ఈ పనికీ ఇంకొంచం తక్కువయ్యారని చెప్ ప్పి రాణిస్తున్నారు
రేప్పని గూడా రేప్పనీగుడనా చాలా ఉంద ఆ
అందుకన్నెమ్మా
అహా
మా వాళ్ళు రేప్ రార్లే పక్కా సగం మందిరారు ఎందుకంటే ముందే చెప్పేశారు ఇంక్యాడోస్తారు మాక్ ముందుగ చెప్పేశరు అంటే ఎట్లా సివిల్ డ్రస్ ఏస్కరంమని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పారు వాళ్ళు మేం నార్మల్గా అం టే అట్లనే చెప్పారు
ఆహ
ఉమ్మ్ డేసోళ్ళు ఎవరు రారు వాళ్ళకె తోటి అటెండెన్స్ ఏ పించేస్తామ్ చెప్పు మరి దారుణంగా ఈ కాలేజ్
నేనోచ్చాస మజ్య నుంచి
వచ్చేస్తారా పొద్దునా ఆయనా ఉన్నాడు గదా గణేష్ అన్న అ అన్న దగ్గర అటెండెన్స్ ఏపించుకొని ఎ
అదే పొద్దున్నే అన్న దగ్గర అటెండెన్స్ ఏపించుకొని ల్యాబ్ దాక ఉండేసి మజ్యనుంచి చేస్త నావల్ల గాదు బో ఏన్సేపనాడ ఉల్ కూల్ పని చేసదే
మీకొద్దా మీ మాడందిడుదా
మా మేడం అదే కదా భయం మాకా ఆమె వల్లేగదా అమె ఇం చార్జ్ అయిపాయా ఎట్టిచ్చేస్త్ తెలియదు నాకది రామ్ కం సప్పన్ వచ్చాగానె ఎట్టిచ్చేస్త తల్ ఇంచార్జికి పోస్టు
కళ్యాణి గాదు
కళ్యాణి కాలి ఉంది ఫర్యా కాలి ఉంది ఎంత మంది ఖాళీలేరా
వచ్చినా ఉంది గదా
ఎవరు ఆ ఇప్పుడు మాకు ఈ మేడం మాకు ఇంచార్జ్ కానీ కొత్తగ్ ఒచ్చినోళ్ళకి ఎలా ఇచ్చేస్తారు అని మా డౌట్
ఓ ఏ కొత్తగా వచ్చిద్ మాక్ సూర్య సార్
మికోచ్చినా గానీ కొన్ని రోజులు ఉన్నాడు చెప్పాడు మేము ఆ మొహం కూడా చూడలేదు జెప్పాలంటే
అవున్ రా ఇస్తారట్లా
కం కూడా చూడలేదామ్ మొక్కం చూడకుండానే చాకరీ చేస్తారురూడు ఏమో బో
ఉమ్ స్టాడింగ్ స్టాడింగ్ లో శిరీష వాళ్ళకుడ ఇచ్చిళ్ల పామ్ టీ వళించాడు
సిరీ ఏ శిరీషకి మీ
ఆ మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ ఎప్పుడ్ ఎందుకియలేదంటే అప్పుడు మధ్యలో ఉన్నాయి జరుగుతున్నాయి క్లాసులు మీకు అట్లా కాదు కదా ఇప్పుడే వస్తా
ఆ
అందుకని ఇచ్చేసింటారు
ఉమ్
మీ నీ దాంట్లో కూడా వస్తదిలే చేసుకోవచ్చు చేసుకుందు సోని పర్లే మనీ అట్లా వర్త్ కదా చూడాలా ఏం చేస్తాడు ఏమో లాస్ట్ లో
ఏం టిష్లు వస్తాయో చుద్దాం చుద్దాం
ఓకే
ఓకే ఓకే